హలో హాయ్ అండి హాయ్ అండి
హాయి
ఎలా ఉన్నాారు
ఉమ్ చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నావండి
సౌండ్ వస్తుంది ఏంటండి మీ దాంట్లో
మా దగ్గర ఇంటి ముందుట ఒడ్లోళ్ళు ఉంటారండి వాళ్ళు డుర్ర్ అని అంటారు మిష్ని
మెషిన్ సౌండా ఉమ్ ఉహూ తిన్నారా అండి తిన్నామండి గడక తాగామండి ఇప్పుడే
ఓహో గట్టుగా హెల్త్ చాలా మంచిది గదండి వెనక ఫుడ్ కదా అది
అవునండి
ఉ పురాతనం నుండి వచ్చే ఫుడ్ కాబట్టి మన హెల్త్ చాలా మంచిది
ఏమే మా ఆ భాగ్యమండి
అందుకే మీరు చేస్తున్నారా అండి
అవునండి
ఎట్లే ప్రిపేర్ చేస్త అండి గట్టుకని ఫస్ట్ ఏం చేస్తారు జోన్నలా
కొతికే పడదండి కొంచెం చెప్పడు మేడం
ఉహూ ఆహా ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారం డి వాటిని జొన్నల్లో మీదే నా సొంతమా కొ కిరాయి
ఆ మ అదేనండి పజ్జొన్నలు ఏసామండి చలిికాలంలా
ఆహా పండయ
పండాయా అండి వాటిని ఎండ పోసి కరలం గట్టి ఎండ పోసి మంచిగా రెండు మూడు సర్లె కడిగి
ఎండ కు పెడతారా ఇంట్లోనే నీడకు బెట్టి
లేదండి ఎండక్ పెట్ ట్టాలండి జొన్నలు కదా
ఉ నీడకు పెడితే ఏమైతయండి బూజోస్ స్తదా వాటికి ఆహా అట్లయితే అంటే బకిట్ల పోసి నాన్న పెడుతరా వాటిని
పిసికి కడుగుతమండి బాగా తెల్ల పచ్చగాయితాయ్ ఆ మసిపేను మన బూడిది ఆయన్ని ఉంట్టాయి కదా వాటికి
ఆహా ఆయన్ని పోవాల్నాని పిస్క
ఆ ఆ రెండు మూడు రోజులు పడుతదండి ఎండేసరికి అవి
ఆహా అంత టైం తీసుకుంటదా అహ తాడిలున్నప్పుడు ఎ కలరోస్తాయ్
ఆ మన నల్ నలుపు కలర్ వస్తాయండి నల్ల నల్ల గా హు
కచ్చ తంగ్
ఏమైదన్ ఇంత సేపు మంచిగా విన పడ్డది ఆ వినపడుతందా అండి ఇప్పుడు
ఆ వాయిస్ వినిపిస్తుంది మీది మంచిగానే
నాకు మీ వాయిసు ఇంతసేపు బ్రేక్ అయింది మళ్లీప్
ఆహా ఆ ఇంట్లోనే కూసున్నానండి మ్ హు
మూ ర్రోలు ఆరవెట్ట ఇలాండి
ఆహా త్రీ డేస్ ఆరా పెడుతరా
హు
ఆరబెట్టి మీరే గ దంచుతారా వాటిని
ఆ ఈసురైకి కిసుర్తమండి
ఆహా ఈసురల్నా హు ఇ ఇస్ శీ ఇగ వాటిని ఉడ్కబెడుతరా
ఆ ఎసర్ మాసుల పెట్టి అళ్ళేత్తమండి సన్నగ కావాలంటే కొన్ని కొన్ని పోసిి ఇసురాలి దొడ్డుగా కావాలనుకుంటే అవి లడ్ రవ్వ తీయాలి స్పీడ్ గీసురాలి
మీరే ఎట్లా తింటరండి సన్నగా తింటరా లడ్డుగ తింటరా మీరు ఎందుకు లడ్డుగుంటే డైజేషన్ కాదా అండి మరి
అవునండి తొందర డైజేషన్ కాదు కదా
మ్ హ్ కొందర్కి గట్క పడక కూడా మోషన్స్ అయితయంట కదండి
అందుకే లడ్డుగా పోస్కోవద్దండి రవ్వ సన్నగా పోస్కొని ఎసర్ బాగా మసల పెట్టి ఉండల్ కట్ కట్టకుంట అది కొంచెం కొంచెం సన్న గా దారా కలపాలండి మన ఉప్మాగాక గడ్డల్ గడతది అట్లా గట్టకుంటా లేకపోతేనేమో మన జొన్న రవ్వను నీళ్ళ తడి చేేసి గుడా ఆ అట్ల అయితేనేమో గడ్డలు గట్ కట్టదండి ఇగ
ఫస్ట్ మనం వాటర్లో కలుప్కోవాలె
మ్ కొంచం
ఆ కల్పుకొని తర్వాత ఇంకా అందులో పోయాలె
ట్టిన దాంట్లో మళ్ళ తర్వాత గీ జొన్న పిండిని పోయాలి
ఆ పోషిన అట్ల గుడ గడ్డల్ గడ్ ట్ట కుండ వస్తది
నా ఈ మంచి గొస్ స్తదండి కుత కుతా అని మంచిగ ఉడకనియ్యాలే దాన్ని పెరుగులో కల్పి తిన్ కల్పుకొని తాగడంకంటే కూర గుడా ఎస్కోన్ బువ్వలాగా తినచ్
టేస్ట్ ఉంటదా అండి అట్లా మీరు ఎట్లా తింటరు బాగా ఎక్కువగా అట్లిస్ ఇష్టపడతారు.
పెరుగులో కలుప్కొని తాగడానికి ఇష్టపడతామండి పిల్లలైనా మేమైన
అట్లనే టేస్ట్ ఉంటదనుకుంటా కదండి
ఆ కొంతమంది ఇట్ల అన్నంలో కూరల గుడా ఏస్కొని తింటారండి కొంచెం కొంచం
అవునా మరి పెరుగు హెల్త్క్ మంచిదా అండి లేకపో అదే కర్రీ తోటి తినడం మంచిదంటారా
పెరుగుతోట్ తింటేనే హెల్తీ మ్ కంత కల్పుకొనీ గిన్నెల పోస్కొని తాగ్కుంటే మధ్య మధ్యల చింతకాయ పచ్చడన్న టమాటా పచ్చడో ఏదన్
ఆ ఉల్లిపాయే పచ్చిమిర్చి గుడా నంచుకుంటరు కదండి కొందరు
అవునండి మిరపకాయ మన నిప్పుల మీద కాల్చుకొని
ఆహా నిప్పుల మీద కాలుల్వాల్నా నేను పచ్చిదే తింటరేమో అనుకుంటున్నా
ఇగ కొంచం కారం అనకుంటే ఇట్ల గుడా కాల్చుకొన్ తింటరండి.
మీర ఎప్పుడైనా ట్రై చేసి సార్ అండాలా
చేసామండి
టేస్టీ ఉంటదాని అంట
ఆ టేస్ట్నే ఉంటదండి మీరు చేసారే అప్పుడున్న
ఆ అని లేదండి నేను గటుగా తీసుకోవడం కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ తాగిన అంతేనండి
అ
అది కూడా పెరుగులా కలిపింది సజలా సద్ సజలు ఏమన్నాండి నేను ఎప్పుడు
సజ్జ గడ్కర అవిలా గడక చేస్తారండి ఎనుడ చేసుకునేవర కొన్ని కొన్ని కలిపి ఇప్పుడు చేస్తాలుగా
అవునా
ఊ
ఏమొ రాగి పిండి అయితే పిల్లల్లో పెడతా కదో చాలా మంచిది హెల్త్ కూడా
అవునండి జొన్నలు జొన్నపిండి తోటి రొట్ట కూడా చేస్తారు జొన్న రొట్టలు
ఆ జొన్న రొట్టె కూడా చాలా హెల్తీ చాలా మంచిది కానీ మీరు చేస్తారా అండి జొన్న రొట్టె
చేయనండి
అంటే అవి చేతులతోటి చేయడం ఇబ్బంది కదా అండి అట్లా చె ఎప్పుడన్న ట్రై చేశారండి
ట్రై చేశానండి వస్తే కానీ ఇక ఎక్కువ తినర్ కాబట్టి చేయనండి
అంటే ఇట్లా మామూలుగా కొట్ కొట్టడమేనా
ఏంటిది
హ్యాండ్ తోటి
కాదండి ముద్ద చేసి వే కొంచెం ముద్ద వెడల్పు అని నూనె రుద్ది కవర్ మీద ఏసి ఒక డబ్బా పొడుగు డబ్బా తీసుకోవాలి
ఆహా
ఆ డబ్బా తోటి ఇట్లా అటు ఇటు అనాలే
ఆహా రుద్దినట్టుగా రుద్దనట్టానాలి
ఉ అంట అంటే అప్ప సాగుతా ఉంటది కానీ మనకు
అంటే ఆ పిండిని స వేడి వాటర్ తోటి కలపాల చల్ల వాటర్
వేడి వేడి బాగా మస్ల పెట్టాలి నీళ్ళు మంచిగా మస్ల పెట్టి ఈ పొడి పిండిల ఇ మస్ ఇట్లా నీళ్లు పోసుకోవాలా గంటే తోటి కలపాలి
అట్లయితేనే సాల్ట్ ఏస్తారా అందులో కొంచెం అవి తెల్లారే వరకు గట్టిగా అయితయి ఎందుకని
ఇగ మనం అట్నే ఉంటాడి నూనె పెట్టే ఎక్కువ కాల్వం కదా
ఉహు ఆయిల్ ఎయ్యరా అసలే
ఏయ్యరండి
లే వాటర్ తోనే కాలుస్తారా వాటిని
ఆ ఈ మన్ను కవర్ మీద పెడుతున్నాం కదా నూనె చేతుల తోటి చేస్ తే నేమో చేతులకు నూనె అద్దుకుంట్రు
ఆ
ఇగ అది నూనె అండి
అంతేగాని ఇప్పుడు మనం పెనం పైన ఆయిల్ ఎయ్యరు ఏమయ్యారా
ఏయ్యరు ఏయ్యరు
అహా ఆ వాటిలల్లోకి కర్రీస్ ఏదైనా అద్కొని తినొచ్చు కదా
అవునండి
ఉహు రాగుల తోటి చేసుకుంటారండి మీరు గటుక ఎప్పుడన్నా
రాగి జావ తాగుతామండి
తాగుతారా అంటే మొలకలు వచ్చిన రాగి జావా మామూలుగానేనా
టివ్ డుంటుందండి ఓన్లీ డైరెక్ట్ రాగుల పిండే కొనుక్కొచ్చుకుంటామండి పిల్లలు ఇట్లా
ఇట్లా సబ్బరే కాబట్టి యూజ్ చేస్తారు కావచ్చు అందరు ఇంట్లో
అవునండి
ఉహు
పిల్లలు కూడా మంచిగా తాగుతారు
ఆహా మేము కూడా అంతేనండి
ఏం కూర చేశారండి అలా
ఇ అలా కర్రీ ఆ మామిడికాయ ఉల్లిగడ్డ అండి తింటారు అట్ల అట్లా వాళ్ళకి చింతకాయ పచ్చడా
మామడికాష స్పెషల్ స్టార్ట్ అయిందా అండి ఎప్పుడే సీజన్
ఆ ఆ మొన్న మార్కెట్ లో మా మామయ్య గారు తెచ్చారు
హ
ఆ అది ఉంటే దాన్ని ఇయాలా కర్రీ చేసామే కూరగాయ లేకా
ఇ
మీరేమన్నా ఉన్నారండి
బీరకాయ ఎగ్గు
వీరకాయ ఎ తింటారా అండి అందరు ఇష్టంగా
తింటారండి మా చిన్న కొడుకుకి చాలా చాలా ఇష్టం స్పెషల్ గా ఆయన కోసమే వాండానండి
అంటే కొంచెం కారం తక్కువ పో వస్తే తింటారే
అవునండి
హహా మా పిల్లల ఎక్కువగా బీరగా వాళ్ళకు కూరగాయలు ఏవీ పోవండి తక్కువ పెరుగు చారు చికెను మటన్ ఫిష్
మంచి పిల్లలండి
తంగ పెడుతేనే చారు పెరుగు ఈ రెండు వెజిటేరియన్ వాలు ఎక్కువ మళ్ళీ మధ్యలో కొంచెం పొటాటా తింటున్నారు ఆలుగడ్డ
హ
కొంచం ఇష్టంగా తింటున్నారు అది మా చిన్న బాబాయితే క రావుడి అ ని తన్ టడు అవు
విజన్న బాబు మాట్లాడుతానట్టున్నాడన్న ఆ వెళ్ళారండి
ఉమ్మ ఉమ్మ
బారాన ఇట్లా ఏమన్నా అపోయిండ అండి బాబుకి
ఇప్పుడే లంచ్ పెట్టానండి
హ
కడ్ రైస్ పెట్టాను తిన్నాడు తిరుగుతాడు అయితే ఫోన్ లో వాళ్ళ డాడీ ఫోటో చూసి చూపి అని మళ్ళీ అడుగుతున్నాడు
ఉ
ఫన్ మాట్లాడుతురడి అతను కూడా
ఉ ఇంకేందండి
అ సరే అండి ఓకే మళ్ళీ కాలో కలు
సరేనండి
మా